హలో బాగున్నవానే
బాగున్ననే నువ్వు బాగున్నవా
ఆ బానే ఉన్నా
ఏం చేత్తన్నావ్
ఏం లేదు ఇప్పుడే తిని పైకి అచ్చినం
ఆ
ఇప్పుడే తిని పైకి వచ్చిన
ఇప్పుడే పైకిపోయినావా
ఆ తిని డాబా పైకి వచ్చినం
అవునా వర్షం పడతందా మీ దగ్గర
లేదు వర్షం ఏం పడలే ఫుల్ ఎండ కొట్టింది ఇవ్వాలా ఉమ్ ఇవ్వాలనా సాయంత్రమా
హ్మ్ నాలగ గంటల్లాకు మొదలైంది ఆ రెండు గంటలు దంచింది
హ్మ్ ఎండ కొట్టిందా ఈయాల మరి మొత్తం మబ్బే ఉందా రోజు అంతా
పొద్దున పొద్దున ఎండనే కొట్టింది మళ్ళ వెంబడే ఎండల్ని వాన అస మొదలైంది
ఉమ్ మొన్న పడ్డది మాకు వర్షం ఇప్పుడు పడలేగా
మా పాప బాత్రూమ్ పోవడానికి బయటపడతాంది చీకట అయిందని
ఉహూ
వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న తీసుకొని పోతండు
ఉహూ
ఉ మా దోస్తు ఫోన్ చేసింది నువ్వు తీసుకో ఆ
బాబు పెద్దగా అయిందా మీ బాబు
ఉమ్ సిక్ ఆరు నెల బాబు అయిండు
ఉహూ ఏమో అంటున్నవ్ మా ఫ్రెండ్
మా దోస్తోని మాట్లాడతానా తీసుకు తీసుకపో అంటే తీసుకపోయిండు అంటున్నా ఉహ్ నా బిడ్డకున నా కొడుక్కు నా కాళ్లే వచ్చినయే బొట్టన వెళ్ళు ఆ కాలు బొట్టన వేళ్ళు ఉంటాయి కదా
ఉ
ఇక్కడ నాకు అసలు కింది సైడ్ మొత్తం స్కిన్ తోలంతా ఇట్లా లేచి కాట్లు కాట్లు గరుకులు గరుకులు ఇక నాటు పనులకి ఎట్ల అయితయో అట్ల అయితాయి కానీ నా బిడ్డకు నా కొడుకు ఈ ఏజ్ ఈ ఇప్పుడు ఇప్పటి నుంచే అయితన్నయి వాళ్ళకి ఇప్పటి నుంచ తోలు ఊతంది మొత్తం ఆ ఒక్క బోటన వేలు కే మళ్ళీ ఎందుకు మండది మస్తు మంట మండుతంది నాకైతే అసలు ఇంకా సరుపులకు సబ్బు రోజులకు కేవా పోత కదా గాదు నేను అల్లానే ఉంటా ఆ నేను అల్లానే ఉంటా ఫుల్ మంట అత్తంది అసలుకు
ఉమ్ మా పిన్నికి కూడా అట్నే అయితయి మా పిన్నికి కూడా అత్నే అయితయి
ఉమ్ గా వీళ్ళకి ఇప్పటి నుంచే ఉన్నాయి ఇప్పటి నుంచే ఇగ తోలు లేతాన్నయి ఇగో
ఇంకా వాళ్ళ నీళ్ళలో పోతే ఇంకెట్లానో
ఉమ్ ఏందో నాక నాకుంటే పర్లేదుగాని వీళ్ళకి రాకుండా ఉంటే బాగుండేది ఇగో తోలే పిక్తన్న మంచిగా ఇట్లా పోరల్ పురల్ పురల్ పురల్ లేతంది
ఎండిపోనాంక తీయి మళ్ళ మండుతది
ఎండిపోయినయే అవే లేసినాయి ఆ అ మీ తన
ఆహ తిన్లా ఇంకా
ఆ తినలేదు పో మధ్యాహ్నమే అన్నం వండిన అదే ఉంది
ఏం కూరా
బెండకాయ చారు చేసినా టీకా లేపిచ్చినాం ఫుల్ జ్వరం వచ్చింది ఇగ ఒళ్ళో ఎత్తుకునే కూర్చున్నా నిన్నటి నుండి
అబో అంత వాతది క చెయ్యికి
కాల్కకి ఎసిండ్లు
ఆహా తోడ కి
అది ఏస్రు కాల్ గడ్డ కట్టింది
ఐస్ గడ్డ పెడతారు కదా అడ
పెడతానా ఐస్ గడ్డ పెడతానా స్థానికలు తన జరింది కష్ దరం తలకి ఒకటే మసులుతాను ఒళ్ళయితే ఇంక కాల్తలేదు మళ్ళా నా ముఖానికి ఒక తెల్ల మచ్చ ఉంటది చూసినవానే ఆ రైట్ సైడ్ లఫ్ట్ కుడి చేయి పక్క ఉ ఉంటది కానీ సేమ్ మా చిన్నోడికి కూడా వచ్చింది
బాగానే వచ్చినట్టున్నాయి నీ పోలికలు
ఆ సేమ్
ఆ
కానీ రావద్దు ఇప్పుడు తెల్లగా ఉండేప్పటికే అది ఏర్పడదు
అది మొత్తం అయితది కదా అట్లనేనా అది తెల్లపూడా అంటారు
ఆ గదే
ఫేస్ అం అంతైత్
మా తమ్ముడూ మా తమ్ముడు ఫోన్ చే తాండూ మా దోస్త్తోన్ మాట్లాడతాన్న తర్వాత చేత్తవా అన్ చెప్పామని చెప్తాన్న మా ఆయనకు
మ్ హ్
అయ్యో ఏం చేత్తాన్నవ్ ఇంట్ల
చెప్పాలి మా పిన్ని వాళ్ళింటికి వచ్చిన హాలిడేస్ కదా సెలవుల్ కదా మా పిన్ని వాళ్ళింటికొచ్చిన
ఎప్పుడు? హలో!
మొన్ననే
అవునా అక్కనే ఉన్నవ ఇప్పుడు
ఆ ఇకన్న ఉన్న.
వినబడ్తాందా మా ఆయన మాట్లాడేది
ఆ ఇనబడ్తాంది.
మ్ అవున ఇంకేం చేత్తాన్నవ్ మరి
ఏం లేదు మా బాబాయ్ మొన్న కుక్క పిల్లన్ తెచ్చిండు.
ఆ
ఆడుకుంటాన్న దాంతోని చిన్న కుక్కపిల్ల ఆ అవ్నే
మ్
ఐదు వేలట ఆ కుక్క పిల్లకి
ఐదు రోల ఐదు వేలా
మ్ అది జర్మనీ రాజ్ అంటరు కదా
ఆహా వేరే దేశంద
మ్ మ్ అంటే ఇండ్లల్ల పెంచుకుంటర్ గదా అలాంటి కుక్క ఇంకా దానికి ఒ ఒక నెలనే ఇప్పుడు
అవునా పెద్ద గుంటద చిన్నగున్న
చిన్ననే ఒకటే నెల దానికి ఇంకా పుట్టి ఒకటే నెలైయింది. ఉమ్ చిన్నది నేన్ ఒచ్చిన్ రోజు తీసుకొచ్చిండు.
ఆ
మ్ నేను మా తమ్ముడోచ్చినం. మా పిన్ని వాళ్ళ కొడుకు మ్ మాక్ మా తమ్ముడు పోయిండు మళ్ళ
ఎన్ని రోజుల్ ఉంటవ్ మరి మీ పిన్నివాళ్ళింటి కాడ
ఉంట ఇగ బోర్ గొట్ గొట్ట దాక ఈన్నే ఉంటే ఇగ బోర్ కొట్టిన్ తరువాత పోత ఇగ
మ్ హ్
మ్....
ఉంట ఏవంటారు మేడం పెళ్లి వాళ్ళు
ఏం లేదు ఇగ ఊకే టీవీ చూసుకుంటు ఉండడమే ఇంట్లల్ల బయటికెళ్తే ఎండ
ఆ
మొన్నటి దాకా చల్లగనే పడ్డది గనీ ఇప్పుడు మళ్ళ నిన్న ఈయాల మళ్ళ ఎండనే కొడతాంది
అవునా నేను మంచం మీద కుచున్న నన్ను తిడుతడు కదా అసలుకే కద
ఉ హ్ హు
కదులుతలేదు గదా అని అంటది
హ్మ్
డెబ్బై ఐదు కేజీలి లే నేను అరవై ఐదు ఉన్న నువ్వెంత ఉంటవే
నేను నలభై ఐదు ఉంట గావతు
అవునా
హ్మ్
ఎప్పుడు పెరుగుతవ్ మరి ఇంకెప్పుడు
ఏమో ఇగ పెరగాల ఇగ
హ్మ్ నేనేమో తగ తగ్గాలని చూస్తాన్న
ఏవున్న పెరుగుతయ ఏమాతాది ఇప్పుడు తగ్గితే ఏమవుతది ఇప్పుడు
ఏ అందరూ ఏమంటారు గదా లడ్డుగైనావ్ నల్లగైనావ్ లడ్డుగైనావ్ నల్లగైనావ్
లడ్డుగయితే ఉగ ఏం కాదు ఇప్పుడు నువ్వు చేసేదిమన్నా పను ఉందా లడ్డుగనే ఉండాలే
ఏ పోవే ఈ ఆ ఉంటే మంచిగుటది లడ్డూగనే గనీ నువ్వు ఊక అందరు అన్నారు అనుకో కోముమొతది ది
నువ్వు అప్పుడు ఇంకెంతో బక్క ఉండి ఇప్పుడే కొంచెం మంచికున్నవు అప్పుడయితే ఇంక బక్కగా పొడుగ్గా
హ్మ్మ్
ఏం మంచిగుండవ్ అట్లా లడ్డుగుంట నె మంచిగా ఉంటావ్
మా ఆయన బిర్యానీ తెప్పి అంటే ఇంత వరకు తెప్పిలేదు ఏం ఉండబుద్ధి ఐతే అది కొంచెం ఉంద అన్నం
చేయకపోయినా మర నువ్వ బిర్యానీ అయినా
నా ముఖానికి బిర్యానీ కూడా తెలుసా ఇంకా ఎప్పుడైనా కావాలంటే అది వస్త మా మరదల్ని తీసుకొచ్చి చేపిచ్చేది
ఉమ్ మొన్న మీ దోస్త మా కాడికితే బిర్యానీ పంపించిన నేను కూడా
అవునా
హ్మ్ నన్ను కలవడానికి వచ్చింది
ఆ అవునా ఎ ఆ కడుకు కా
అక్కడకాదు అక్కడ రైల్వే స్టేషన్ కాడికి
అవునా అయ్యో నీది సెల్ పోయింది అంట కాదానే గట్లఎట్లా పోయిందే అసలుకు
అట్లా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వానితో అనుకుంటా పోయింది
ఆవునా
చెప్పలేదా మా ఫ్రెండ్ ఆ తీసుకున్నా కొత్తదే కాదు పాతదే
అదే ఏదో ఒక్కటిలే కొన్ని రోజులు వాడుకుంటే అయిపోద్ది కదా
మ్మ్ తర్వాత కొనుకుందామ అని ఇప్పటి వరకు ఇది వాడతాను
అవునా
ఉమ్
మీ నాన్నగారు మీ అమ్మగారు అందరు బాగున్నారా మరి
ఆ బానే ఉన్నారు మీ నాన్నగారు మీ ఇంట్లో అందరు బాగున్నారా
హు బానే ఉన్నారు ఇవాళ అక్కడికి పోయచ్చారు టవనకు
ఉహు
మామ కీ మంచిలేకపోతె పోయి వచ్చిరు
ఉహు పోలేదా మరి నువ్వు చూస రావడానికి
పోలేదే వాళ్ళే ఇంతసేపుకీ వచ్చిరు పొద్దున నాలుగింటికి పోయి పొద్దున రెండింటికి పోయరు ఇప్పుడు వచ్చిరు ఉ ఇంకా
చెప్పాలి నువ్వే
ఏంటదీ నేనే చెప్పాలనా మా పొట్టిదేమో రానా వాన వాన అంటాంది మా పుట్టడు ఏమో ఏడతాడు మా ఆయన ఏమో టీ చూస్తాడు ఇంకా కాసేపు అయితే అన్నం పెట్టవా అన్ని కాసు టుడు తొమ్మిదింటి ఆ సరేలే ఉంటాను మరి ఇక